నమస్కార్
హలో అండి
నమస్కారం ఆ శుభమ్ వద్ మధ్యాహ్నం అండి
సరేనండి మీకు గూడ అండి
ఉ శుభ మద్ ధ్యానం అయితే నాకో విషయం అండి
చెప్పాలి
నా ఇప్పుడు తిరుపతి వెళ్ళారా అండి మీరు మా ఎలా వెళ్లాలో కాస్త చెప్తారా నాకు
చెప్తానండి
చెప్పండి
తిరుపతికి వెళ్లే ముందు
తిరుపతికి వెళ్లేముందే మీరు ఫస్ట్ డే బుక్ చేసుకోండి మీ మీ మీ మీ దగ్గర కొంచెము శబ్దం వస్తున్నదండి ఏంటిదో
అవునండి మా మనది మనకే వినపడ్డట్టు అయితాంది
నాకు అదేమో శబ్ద రంగాలు కొంచెం ఎక్కువ వస్తున్నది కాస్త కొంచెం మీరు మన మంచి ప్రదేశనం ఆమ్ సే ఇగ అట్లా కాదండి నెమ్మదిగా కాదు మాట్లాడండి చెప్పండి నాకు నాకు తిరుపతి వెళ్ళడం దారి ఎలా ఏట్ ఏంటిది
అందే ఎందుకో మరి కార్ల మాట్లాడ
కానీ మనం కాల్ కడు చేయొద్దండి కాల్ మాట్లాడాలి మనము
అవునండి మాట్లాడుతుంద వినండి నేను చెప్పేది వినండి మీరు మేము తిరుపతి కి వెళ్లే ముందు మేము ట్రైన్ మున్ ముందే బుక్ చేసుకున్ ఉంటామండి మేము పోయచ్చి గత నాలుగు సంవత్సరాలు అయితాందండి
అవునా
ఎందుకంటే పిల్లలు జనరల్ ఆ వోవాలంటే ఇబ్బంది వాడు
ఇబ్బంది చనా ఇబ్బంది అండి తి తిరుపతి అన్ అంటే ఆ పెద్ద చనా పెద్ద దేవుడు గదండి తిరుపతి
అవునండి పెద్ద దేవుడే మళ్ళా కొంచెం దూరం గుడా ఉంటుందండి మాకు
ఆహా దూరమా మీకు మీ మీరు మీరున్న ప్రాంతానికి దూరం ఉంటా దూరం ఉంట కదాండి వాండే వజగున హా అంటే వెళ్ళి అంటే న ఇప్పుడు వెళ్ళడానికి వెళ్ళడానికి పన్నెండు గంటలు రావడానికి పన్నెండు గంటలా.
పన్నెండు గంటలు కాదు వెన బానే పడతాయిండి. ఇరవై గంటలు పడుతయి ఇరవై ఇరవై రెం గంటలు పడతది
ఆ వెళ్ళడానికి
ఆ
ఆ మీ మీర మీరు దూర ప్రాంత
దూర ప్ర నుండి వెళ్ళడానికి కాబట్టి.
ఆ సరే చెప్పండి.
అయితే తిరుపతి కే ట్రైన్లో వెళ్తామండి.
ఆ
అమళ అయిపోయిన తర్వాత ట్రైన్ లో పోతా ఉంటే ఏమన్నా తిను పత్ఊరుకి పోతామంటే మనం పట్టుకపోతాంమంట పులిహోరన, పూరీలా ఆలుగడ్డ కర్రీ తోటి చేసుకొని పిల్లలు తింటారు మధ్యాహ్న ఆకలి అయితది కదా ఏ బై
ఇప్పుడు ట్రైన్ లో వచ్చే ట్రైన్ ట్రైన్ లో వచ్చే తినుబండారాలు తిని ఈయరా అండి మీరు ఆ ట్రైన్ ట్రైన్ లో ప
ఎక్కువ తినమండి ఎందుకంటే ఇంట్లా చేస తింటామ్ అండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అంటే
బాగా ఖర్చు పెట్టాలి కదండి ఆ డబ్బులు ఆచితూచి ఖర్చు పెట్టాలి కాబట్టి తినుబండారాలు తినుబండారని మీరు ఎక్కువ
ఇంట్లో నుండే తీసుకపోతామండి ఎందుకంటే కొంటే ఒక్కరికిద్దరి కంటే ఇం కాదండి ఓ పది మంది పోతే డబ్బులు బాగా ఖర్చు అయితాయని ఇంట్లో నుండే రెడీ చేసుకొని
అప్పుడు కుటుంబంతోనే స కుటుంబ సపరివార సమేతంగా వెళ్తారా అండి.
ఆ కుటుంబ సమేతంగానే వెళ్తామండి మరి ఇద్దర అనుకొని కలిసి పోతాము. ఎందుకంటే చిన్న చిన్న వాటికంటే వెంటనే పోయి రావచ్చు కాంటే తిరుపతి కదా అందరు రెండు మూడు ఫ్యామిలు కలిసి వెళ్తామ్. చాలా బాగుంటుం ఎక్కడ
మన తిరుపతిలో మరి మీరు వెళ్ళాక మరి స్టేయింగ్ ఎలా అండి అంటే మీరు ఆటోలో వెళ్తారా లేకపోతే మరి మీరు రైల్వే స్టేషన్ల నుంచెల్లి ట్రైన్ ట్రైన్ దిగాక మళ్ళీ మీకు సదుపాయం ఎలా అండి కాలీనడక నేనా
కాలీనడకన్నా మొక్కుకుంటే కాలినడకన కూడా పోతాము. పిల్లలకు తో సహా పోవాలంటే కుదరకపోతే మేము ట్రైన్ ఎక్కడ దిగుతామంటే తిరుపతిలో దిగుతాము. అక్కడ నుండి బస్ బస్కు ఏళ్తామండి. తిరుమలాకు
హ తిరుమలకు బస్ సదుపాయం బస్ సదుపాయం ఉందా ఉండి. ఆక్కడ
ఉంది ఉంది బస్సు ఉన్నది ప్రైవేట్ వె చికిత్సు కూడ పోతాయి
ఆ బస్సు ఉన్నది ప్రైవేట్ వెహికల్స్ కూడ వెళ్తాయి
ఎంత కంటే ఓం బస్ అట్నే వెళ్తాం అండి ఎందుకంటే ట్రైన్ కదా మనది పోవడం
హా ఇప్పుడు మరి మరి మరి వసితి వసతి ఎలా డి వసతి
అదే పైకి వెళ్లిన తర్వాత అ రూములను చూసుకుంటాము సరిగ దొరకకపోతే లాకర్లు ఉంటాయండి సామాను లాకర్లో పెట్టి వేసి పెట్టుకొని ఏమన్నా స్నానాలు కూడా స్నానాలు గదిలో ఉంటాయండి కు సంబంధించినై
ఇప్పుడుకి దేవునికి ఇప్పు ఇప్పుడు దేవుని కీ మరి తలనీలాలు కూడా ఇస్తారు కదా అండి చానా వ్యక్తులు
తలనీలాలు కూడా సమర్పించుకున్ మొక్కలు ఉన్న వాళ్ళు సమర్పించ ఎట్లా అయినా కూడా పిల్లల విషయంలోన అయితే కంపల్సరీ ఉంటుందండి ఉండు
తలనీల్ తల తలనీలాలు తప్పనిసరిగా సమర్ప పించడమే
ఆ సమర్పించుకుంటామ తలనీలా సమర్పించు ఉన్న తర్వాత స్నానాలు చేసి మళ్లీ దర్శనానికి నికి లైన్ కట్ తామండి
అక్కడ తిరుపతిలో ఇంకా ఏ ఏ దేవస్థానాలు ఉన్నాయండి
తిరుపతి లో అ ఆరు అ పైనా నామ పాదాలు ఉన్నాయండి అ స్వామి గుడి ఉన్నది మళ్లీ పాప నాక్షమ్మ ఉన్నది
మన జపాలి జపాలి ఆంజనేయ సామి అంటరు
ఆ జపాలి ఉన్నది మళ్ళీ అది ఆకాశ గంగ ఉన్నదండి
ఆకాశగంగా అంటే ఎంటిదండి పు పుణ్యజనమ స్నానాలు జేస్తూ
అడుగున ఉంటదండి బాగా కిందికి ఏళ్ళాలి. అప్పుడు రెండు మూడు బంగ్ళాలంతా కిందికి ఏళ్ళాలి అంత అసలు అంత కిందికి పోతే ఆకాశంగా నీళ్లు భూగర్భం నుండి వచ్చినట్ట అయితయి అండి.
ఆ భూగగ్గ భూ అంటే ఆ నీరును మనం మనం నెత్తిపైన చల్లుకుంటే మన పాపపుణ్యాలు ఏమైనా కూడా అదే ఆ ఆ మనము ఏమన్న చెడు శక్తులు ఏమన్నా చెడు దుషను ఏమ జరిగినా గుడా
మన మీద ఏదన్నా దోష పీడ దోషాలు ఉంటాయి. గాదా అవి పోతయి అన్నట్టు నమ్మకం
నమ్మకం. అది ఎ అది ఎక్కడా అండి దాన్ని ఏమని చెప్పారండి. మీరు
ఆకాశగంగా
శ గంగా చానా భక్తులు వస్తార అండి.
ఓ వేలా కోద్ది లక్షల మంది ఆస్తారండి. అది చాలా పెద్ద చూడవలసిన
ఇప్పుడు డు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటల సమయం పడుతుందండి. దర్శనం నుంచే చేసుకో ఆప్పటికి
చెప్పలేమండి అలా ద దర్శనం చాలా పం డే కూడా పడుతది. అక్కడ మందిని పబ్లిక్ ని బట్టి పబ్లిక్ మంది ఎక్కువ ఉన్నారు అనుకో ఇగ ఒక రోజ్ జంతా స్టే జేయాలె అంత ఉండాలి ఒక రూములల్లా తోల్తారు. పబ్లిక్, హాల్ల్ పెద్ద పెద్ద హాళ్ళు ఉ టయి అందులో ఉండాలి. మనకు ఆకలి వేస్తే మంచీలు దొపైయితే మంచినీళు వా ట్టరు ఉప్మా, అన్నం అన్నీ ఇస్తారండి. పాలు కాఫీలు
అంటే మనం వెళ్ళిన దారిలో అ లోపటి ఉంటాయా అన్నీ మనకు సదుపాయము.
అన్ని సదుపాయలు సౌకర్యాలన్నీ ఉంటాయండి. మన ఏ ఎక్కడికి ఎళ్ళినా గుడా ఏం కూడా ఉండే గాని తిరుపతికెళ్తే చాలా సుఖంగా పోయి రావ
ఇప్పుడు మనము మ మనం నివాసం ఒకవేళ ఉండాలంటే ఇప్పుడు మీరు కుటుంబ సపరిసవార సమేతంగా ఎళ్తారు కదా, నివాసం మరి మీరు వెళ్ళవరకి వసతి ఉంటదా అండి అక్కడ మరి రూమ్స్ ఉంటాయ అలా.
రూమ్స్ ఉంటాయ్ బుక్ ముదాలే బుక్ చేస్ కున్నం అనుకో రూమ్ ఉంటాది ఇయమ్ చేసుకో కొపోతే ఇయ డైరెట్ట్ ఇయ మనము సామాన్లు మొత్తం లాకర్ల పెట్టేసిన తర్వాత తాలనిల్ వాళ్ళు సమర్పించుకున్నాక
ఉ
ఎసి ఆదర్శనానికి ధర్మ దర్శనానికి లైన్ కడతామండి. అది మా మందిని వట్టి తొందరగావచ్చు లేటుగా గావ చ్చు వన్ డే కూడా కావచ్చండి, ఇప్పురు సంమర్ ఈ సమ్మర్ళన యితే బా బాగా విపరీతమైన పబ్లిక్ వస్తారండి. తిర్ మలకు కష్టమైతె తేంది దర్శన్ కి
దర్శనానికి చాన కష్టం అయితద అండి. అంటే అన్ అంటే సేల సె నలువు రోజులు కాబట్టి చాన మంది మన ఇష్ట ఇష్టం చూపెడతారన్నట్టు
పిల్లలకు చదువులకు హాల్డేస్ వస్తయ్
అవును
టూర్ కొడతార అండి ఎక్కువ
ఇప్పుడు క ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలంటే తప్పనిసరిగా ట్రైన్ బుక్ చేసుకోవాలండి లేకపోతే ఇలా కూడా వెళ్లచ్చా
ఇగా మేము ఎప్పటికీ ట్రైనే బుక్ చేసుకుంటాం అండి కాకపోతే బస్సుకి పోవచ్చు వెహికల్ ల పోవచ్చు అన్నీ రకరకాలుగా ఉంటాయి కానీ దూరం కాబట్టి మేమైతే ట్రైన్ కెళ్తాము.
ఇప్పుడు మరి టెంపుల్ మీరు ఇప్పుడు మరి తిరుమల తిరుపతి అంటారు రెండూ వేరు వేరా అండి ఇది
తిరుపతి కింద దిగువ తిరుపతి అంటారండి పైన తిరుమల దేవుడు ఉంటాడు తిరు పతి వెంకటేశ్వర్ల స్వామి
ఆ అంటే మనం ఇప్పుడు మరి వెళ్ళాలి అంటే మరి మనం ఎలా అండి దారి దారి ఉంటదా
ఆ మెట్ల దారి ఉంటాది అలిపిరి దగ్గర మెట్లుంటది కాలినడకన ఆ మెట్ల గూడా వెళ్ళవచ్చు.
మరి నడువరాని వారండి కొన్ని వృద్ధులు కొందరు వాళ్ళు ఉంటురు కదండి నడుపరాది వాళ్ళు ఏజ్ వారు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వాళ్ళెట్లండి మరి
వాళ్ళకు కూడా మౌ మామూలుగానే ఉంటదంది
ఆహా అంటే రో రోడ్డు మార్గం ఉన్నదా ఏమన్నా
రోడ్ మార్గం కాక మళ్ళీ కాలినడకన వెళ్ళినోళ్ళకు డైరెక్ట్ దర్శనం కూడా ఉంటుంది
ఆ కాలినడకలో వెళ్ళిన వారికి డైరెక్
మళ్ళీ ఒక లడ్డు కూడా ఫీగా ఇస్తారండి మళ్ళా తిరు తిరుపతి దేవస్థానంలో లడ్డు ఫేమస్ అండి
అద్భుతంగా ఉంటదా అండి ఇప్పుడు మనం అది ఆ ఏ ఇప్పుడు మనం అది ఇక్క ఇంటికాడ ఉండి మనం తెప్పిచ్చుకోలేమా అండి అలా
తెప్పించుకుంటారటండి కొంతమంది తెప్పించుకుంటారని అన్నా నిన్నా కానీ తెచ్చుకుంటారట ఆన్లైన్ లో ఎట్లనే బుక్ చేస్తారట ఆన్లైన్ లో బుక్ చేస్త
ఆ అస అది ఆ సదుపాయం ఉండడా అండి అయి
ఆ తిరుమల తిరుపతి దేవస్థనంత
సరే అండి మీతో మాట్లాడి నాకు చాలా సంతోషకరంగా అనిపించిందండి నాకు శు శుభ దినం అండి అ అకా ఇఐదోడు